హలో మేడమ్ నమస్తే మేడమ్.
నమస్తే అండి. ఏమి చేస్తుండ్రు గుడ్ ఆఫ్టర్నన్ స.
లోపల లోపల బయట లోపల బయట అయితుంది మేడం. కొంచెం నే నే. కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో రండి కదా మేడం.
అక్కడికె అడ్నే ఉందండి చెప్పండి.
చెప్పాలి మీరే చెప్పాలి మాకు దావత్. ఇస్తలేరు ఏమిస్తలేరు పిలుస్తలేరు.
దావాతీర్థం ఏం తినరు కదాండి.
మేడమ్ను నేను. మిమ్మల్ని చాలా రెమెడీస్ యూజ్ చేయడం చూశాను. కొంచెం ఈ బ్లాక్ హెడ్స్ కి సిగ్మెంటేషన్ కి కొంచెం ఏం పెట్టాల లో చెప్తారా
ఏం లేదండి అల్వేరా అల్వేరా ఉన్న పాలు వెన్నె నెయ్యి పెట్టాలండి
అంటే అన్ని కలపాలనా ఎట్లా పెట్టాలి
ఫస్ట్ అల్వేరా పెట్టుకోవాలి
అంటే ఫ్రెష్ అల్విరానా చెట్ టుది తీసి పెట్టుకోవాలా డైరెక్ట్ ఏనా దాంట్లో ఏం కలిసే ఏం కలపద్దా
ఏమ్ కలపద్దు పెట్ స్నానం చేసే ముందు పెట్టుకోవాలి
ఎంతసేపు ఉంచాలి పెట్టుకొని
పోదునే లేవంగాను వెట్
మేడం కొంచెం షార్ట్ షాట్ కాకుండా కొంచెం వివరంగా ఆ వివరించగలిగితే బాగుంటదండి
ఫస్ట్ పొద్దున్నే లేవాలి లేసిన తర్వాత మనము ఆ పొద్దున్న లేసినాక ఇంటి ముందట ఆ సూర్యుడు బయటికి వెళ్తాడు కదా ఆ టైం లో మనం అల్వేరా చెట్టు ఉంటాయిగద అయితే అల్వేరా చెట్టు ఉంటది కదా
అవునండి
ఆ చెట్టు దగ్గరికి ఎల్లీ దానికి మంచిగా దండం పెట్టుకొని ఆ చెట్టు ఆకులను దేపుకోవాలి దేంపుకోవాలి
దానికి ఎందుకుండి దండం పెట్టుకోవాలి
అదొక అదొక మంచి ఔషధమైన చెట్టు కాబట్టి దానికి మనము అంటే నమస్కారం చేసుకోవాలన్నట్టు
ముందే థ్యాంక్స్ చెప్పాలా అండి దానికి
ఆ దాని దానిలో చాలా వరకు ఔషధ గుణాలు ఉంటాయి కదా అండి
అవును
ఆ అదీ అది ఎలా అ అంటే అది దాన్ని అసలు దాని గురించి దాని విలువది వెళ్లియదు కాని అది ఆ చెట్టు ఒక మంచి అవుషా గుణం అన్నిటికిీ పని చేేస్తది అది
దేవుడు ఇచ్చిన మనకు ఒక మంచి వరం అనమాట అది
పొద్దున పొద్దున దాది జ్యూస్ చేసుకున్న తావాత కూడా చాలా బాగుంటంది ఎనర్జీ అ మంచి ఉంటది కాదంటే నేను అసలు పొద్దున్న లే వేసి అల్వేరా అయి తి ఇట్లా పైన పొట్టుది అది తీసేసి లోపలిటి ఉంటాయి కదా అవి ఇలా నేను నోట్లు వేసుకొని మింగేదాన్ని కానీ అది నా గొంతుకు పడ పడడం లేదు అది తిన్న తర్వాత నాకు మొత్తం గొంతు మొత్తం ఇట్లా కూలా పడిపోతుంది గట్లానేక తినడ మా వేస్న ఇక దాన్ని ఒంటికి రాసుకుంటాను అట్లా
మీ అంటే మీ గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నాదా ఇట్లా
అవునవును ఉన్నది గొంతులో ప్రాబ్లం అంటే చిన్నప్పుడు బాగా ఏడ్చేదన్నట
ఆ
అయితే అట్లా ఏడ్చి ఏడ్చి నా గొంతానేది కుళ్లాబడిపోయింది
ఆహా అందుకోసం మీ వాయిస్ సరిగ్గా రాదు కదా
ఆ ఒక్క గట్టిగా మాట్లాడినప్పుడు మెల్లగా వత్తది మెల్లగా మాట్లాడినప్పుడు గట్టిగా వత్తది
ఆ అంటే మీ వేల్యూమ్ బటన్ సరిగ్గా లేదు అన్నట్టు ఇప్పుడు మన వ్యాల్యూమ్ బటన్ను లూజ్ అయితే ఎట్లా ఇట్లా ఊపితే అతుకుపోతూ ఉంటంది
అ
అట్లా అయిందన్నట్టు
అంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎన్నో చిన్న అంటే బాగా చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ పాలు తాగే టైంలా నన్ను వదిలేసి ఆ అంటే నేను నలుగురి తర్వాత పుట్టిన ఆడపిల్లను
ఉ
ఐదో కన్ఫన్మాట మా మమ్మీకి ఎప్పుడయినా గానీ కొడుకు పుడతాడని ఎదురుచూతే మళ్ళీ బిడ్డ పుట్టిందన్న కోపం తోటి నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసేదాటా మామ మి పొద్దుగాల లేస్ సి మా మమీ నన్ను అక్కడ వదిలేసి మా మమీ వ్యా వ్యాపారం చేయడానికి వెళ్ళలేదట పల్లెటూర్లకు
అంటే గారం లేదన్నట్టుగా అయ్యో
అయితే ఏడుస్తే ఆ ఇంటి ముందు ఇంకొక మా అత్తమ్మని ఉంటది మేన్ అత్తమ్మ దూరం చుట్టలాలు అయితే ఆ బిడ్ వాళ్ళకి కూడా సేమ్ నా ఏజ్ పాపనే ఆమె నేను ఒకటే ఏజ్ అన్నట్టు ఒక వన్ మంత్ డిఫరెన్స్ మా ఇద్దరికి అయితే ఇప్పుడు ఆమె వాళ్ళ పాపతోటి పాటు అంటే నాకు గుడా పాలిచేదంట
ఓకే అండి ఇప్పుడు ప్రతిది ప్రతిది మీరే మంచి మంచిగా వివరిస్తున్నారు నాకు కూడా ఏమైనా అడగండి కదా
అవునండి మీరేంటండి మీరేమో ఎక్సర్సైజులు చేసుకుం డ ఫేస్కేదో ఏదో పెడతారు కదండి టమాటా ఏదోదో
ఎ నేను కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితాన్నా అండి మీరంతా ఏజ్కొచ్చిన మీర ఎంత ఏజ్ వచ్చినా ఇంకా మంచి అవునండి మీర అంత ఏజ్ వచ్చినా ఇంకా మంచిగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి అంతా కష్టపడుతున్నారు కదా అది చూసి నేను ఇన్స్పైర్ అయి నేను కూడా ఇప్పుడు టమాటో అక్కడ పెట్టుకున్నా
మరి ఇంకేందో పప్ప పప్పడి పళ్ళతోటి కూడా ఏమో చేస్త
పప్పటి పళ్ళ తోటి కాదండి ఇప్పుడు మ బయట మనకు సున్ను పిండి అది ఉంటుంది కదా అండి చిన్నపిల్లలు కొంచెం సబ్బు కెమికల్ సబ్బులు ఇవి తక్కువ చేసి వన్ టైమ్ దాంతో ముఖం గడుగుతున్నా తర్వాత టమాటా అవకాశం ఉన్నప్పుడు టమాటా పెట్టుకుంటున్నా టన్ అంతే అండి ఇ ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తున్నా
ఆ
అది ఆ పౌడర్ మీరు తెచ్చిస్తా అన్నట్ తెచ్చి ఇవ్వం లేదు ఓ మస్ తెచ్చిత్త అన్నారు పప్పయి తెచ్చిత్త పప్పయి పొట్ ఇట్లు తెచ్చిత్తలేరు ఆ ముక్క రాముల దగ్గర దాని పొడి కూడా దొరుకుతది. ఆవుల పొడి అది తెచ్చితే చాలా ఇడ ఇదై
అదే అదే అండి ఒక చిట్ కాండా ఇప్పుడు ఓకే ఈ ఎంటికలు కలరు ఈ వైట్ ఇయర్స్ అయితే కదండి ఏజ్ లిమిట్ లేకుండా
కోకపోతే ఎట్లా అండి
అయితిట్ జుడా అండి బయటి ఎత్తుమ్ మా బాబు కూడా అయితాది. అయితే నేను మా బాబు గూడ వై ఎయిర్స్ అయితందండి
వైట్ హెయిర్సా
అయితే దానికి మొన్న ఒక చిట్కా ఏమి చిట్ ఇ కాదు చెప్పిల్లండి ఒ కదో అయితే అది అది ప్రిపేర్ చేస్తా అవును
అయితే ఏమండి అది చిట్కా చెప్పండి
అయితే తమలపాకులు ఉన్నావు మనా ఇంకోటి ఏంది తమలపాకులు తెలుసు కదండి అవి ఉన్న మళ్ళీ బీట్రూట్ది ఉంటది కదా అండి
ఆ అట్లా కాదండి నేను మీకు ఒక బ్రహ్మాండమైన రెమెడీ చెప్పాలనా
చెప్పండి
మీరు ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తారో అది చెప్పండి నెక్స్ట్ కాల్ లో మీకు నేను ఆ చిట్కా బ్రహ్మాండమైన చిట్కా చెప్తానండి మీకు మీరు ఇప్పుడు ఆ తమలపాకు ఇంకా బీట్రూట్ ఇంక ఏంటి ఆ
అది మళ్ళీ గంట గురువిడాకు దే
హలో మళ్ళా లోపట పోయిందండి మీ గొంతు లోపట పోయింది మళ్ళీ అ
గంట గురుగుడాకో గుంట గరుగుడాకో అని ఉంటది కదండి.
ఓకే తెలీదుండి చెప్పండి ఆ
అది ఉన్నా ప్రషా అందులో దొరుకుతదంట కరివేపాకు పొడి మయంగిప్పుడా ఇంకా ఉసిరి పొడి ఇవన్నీ వేసి మంచిగ దన్ న్ని మరగ పెట్టి ఆ అది మొత్తం ఇట్లా దానిలాగా చేస్తురు అదే పొయ్యి మీద మరగ పెట్టాలండి
వాటర్లోనా ఆయిల్లోనా
వాటర్ వాటర్
ఆ మరగ
మరగవెట్టి ఈ పౌడర్లు అండగా ఈ పౌడర్లు అందులో కలిపాలట
మీకు బావులు బాగవత్తాన్నయింది బాగా తిన్నారా లేదా నిద్రత్తాంద
నా అయితే మీద్ర లేదా అండి
అయితే నిద్ర వత్తాందా ఇప్పుడు రెండు గంటలకు పడుకుంటే నేను నిద్ర లేదా మేడం తొమ్మిది ఇటికి లేసి రెండింటికి పడుకున్నారు
ఆ అయినా మళ్ల నిద్ర వత్తాంది సర్
డే మొత్తం పడుకునే అలవాటు కదా
తే పడుకోలండి వన్ వీక్ అంటై
అ నాతోటి మాట్లాడితే ఇప్పటికే పదిసార్లు బావులు తీసుంది
కాదండి అయితే దాన్ని మంచిగా ఏం జేయ్యాలడ అంటే అ నా మరగబెట్టి మరగబెట్టి దాన్ని ఇట్లా
మ
ఆయిల్ వడవోసి వడఓయ్యద్దు అది ఆయిల్ ఆగా చిక్కగ వేసుకొని ఎంటికలకు పెట్టుకోవాలంట అట్ల పదిహేను రోజుల కోసం బాంటది
దాని వాటర్ మొత్తం ఇద అయితైలో దాన్ని మొత్తం వాటర్లో దిగుతయ్ ఆ వాటర్ ని మనం పెట్టుకోవాలనా
అవును
స్నానం జేయాల పెట్టుకొని
అట్లా అట్లా పెట్టుకుంటే
అ పెట్టుకోవాల ఏం చెప్పండి కదా మేడం ఆగుతాంది వాయిస్ మీది
ఆ థ్యాంక్ యూ అండి
ఉంచండి మేడం వైఫైలో మాట్లాడితే గిట్లనే ఉంటది ఏ ముంచిందో ఓకే పో జగిందార
అ